హలో బాగున్న ఫ్రీగా ఉన్నారా అండి మాట్లాడొచ్చా బాగున్నాను ఫ్రీగా ఉండారా మాట్లాడొచ్చా ఉ అంటే నేను ఒకటి అడగాల అనుకుంటాన్నాను వస్తారా అదే అంటే నాకు దివళి గురించి పెద్దగా తెలీదండి మీరు ఎలా సెలబ్రేట్ చేస్తారు దివాళి గురించి
అంటే ఏం లేదండి దివాళి అనేది మన హిందూ ఇవాళ ఫెస్టివల్ అన్న మాట
మ్ అంటే దివాళి అనేది అందరికి హిందూస్, ముస్లిమ్స్, అనేంతా ఏమి ఉండదండి, ఇక్క ప్రతి ఒక్కరు జరుపుకోవచ్చు, అదంతా మనం స్పెసిఫిక్ గా మెన్షన్ అనేది చేయకూడదండి. నార్మల్ అందరు చెస్ కుంటారు కదా దివాళి అనేది మ్ మళ్ళా ఎలా చేసుకుంటారు
కే బాబని అపహరించడం వల్ల ఇదంతా జరుగతది అనమాట ఇది మనం ఎలా జరుపుకుంటామంటే రావణాసురున్ని చంపడం వల్ల దీపాలన్నీ వెలిగించ నే నిండిగా
అంటే నాకు తెలిసినంత వరకు దివాళి అంటే ఇది కధ అండి అదేమంటారు నరక కాశున్ని వధించడం వల్ల వచ్చింది పండగనే దివాళి అంటారు
దీపావళి ఈ సత్యభామను అపహరించడం వల్ల నరకాసుని చంపడం వల్ల
అవునా అంటే చేసుకుంట అరో
ఓకే మా ఇంట్లో మేం పొద్దున్నే లేచి అందరం తలస్నానం చేసి హలో ఆ మేం పొద్దు పొదున్నే లేసి అందరం తల స్నానం చేస్తాం స్తామండి
ఆ
తలస్నానం చేసినాక మంచి బట్టలు వేసి కొని దీపాలు పెట్టుకుంటామండి ఫుడ్ ఐటమ్స్ చేసుకొని తినేసాక ఈవినింగ్ ఇంటి చుట్టూ కానీ ఇంట్లో కానీ దీపాలు పెడతామండి క్యాండిల్ దీపాలు దీపాలు పెట్టాక మళ్ళీ క్రాకర్స్ పెలుస్తామండి అంతే అండి
హలో హలో
ఆ చెప్పండి
ప్పుడు విని తనుం చెప్పండి అదే కొంచెం డిస్టర్బెన్స్ గా ఉంది మీ వాయిస్ యాక్చువలీ మేమంటే ఎలా చేసుకుంటా ఏ దివన్లేస్ స్తాము లేసి నువ్వుల నూనె తలంటి పెట్టుకొని బాగా మర్దన చేసుకుంటాము మళ్ళా కుంకుడుగాలు ఉంది కదా అవి దంచుకొని వాడుత తల స్నానం చేసి కొత్త బట్ట ట్టలు వేస్ కొని ఇంకా దివాళి అంటేనే కలర్ఫుల్ సౌండ్ ఫుల్ అండ్ స్వీట్నెస్ కదా హలో మీ సైడ్ నుంచి ఏదో వాయిస్ అంతా వినిపిస్ అవునండి కొంచెం కొంచెం సైడికి వచ్చి మాట్లాడతారా ఆ డిస్టర్బెన్స్ గా ఉంది
ఆ వచ్చాను చెప్పండి
ఆ అంటే దివాళి అంటేనే కొంచెం తీపితో స్టార్ట్ చేశారు కదా వీట్ అడ్ తపాసలు ఓ కొత్త బట్టలు హ దివాళి అంటేనే కూడా చాలా ఇష్టం పండగ
ఆ మా తమ్ముడికి చాలా ఇష్టం అండి దివాళి అంటే
కోచనా
క్రక
ఓ థౌజండ్ వాాలా
ఇకా
థౌజండ్ వాాలా షార్ట్స్
ని
వాణంత నం దివాాలి కానీ ఒక్కటండి వర్షం రాకపోతే బాగా సెలబ్రేట్ చేస్త కూ చు వర్ష మస్తే కొంచెం డిసప్పాయింట్ అయిపోతాం దీంట్లో ఆ రోజునగానే గాలి విపరీతంగా వస్తు ఉంటుంది మేము ఉదయం పాలు పెట్టాలంటే చాలు అంతే గాలి వస్తది వర్షం వస్తుంది నేను చాలా సార్లు అనుకున్నాను పెద్ద ముగ్గేసి ముగ్గులంతా దీపాలు పెట్టాల అనుకుంటా కార కరెక్ట్ కరెక్ట్ గా ఆ టైం కి వస్తుందండి కరెక్ట్ గా ఫోర్ర్ కంతా పడుతుంది వర్షం ఏందండి లే ఊ మీరు ఎప్పుడైనా ఫేస్ చేసారా లడుగ్
ఆ నేనైందే దీపావళి రోజు రోజు ఇంత వరకు వేయలేదండి పెద్ద ముగ్గు గ్గు
ఆ ఎందుకు వర్షం పడుతుందనా
ప్లస్ టైం కూడా ఉండదండి ఆ రోజు
అవునా మీ వాయిస్ నాకు చాస్ అస్సలు వినిపించడం లేదండి. ఇఫ్ యు డోంట్ మైండ్ మీకు కొంచెం దూరంగా వచ్చి మాట్లాడతారా
కొంచెం డిస్టబెన్స్గా ఉంది ఊ మళ్ళా ఇంకా మీరు ఎక్కడ పర్చేస్ పర్చేస్ చేసుకుంటారా దివాళికి బట్టలు
ఆ మేమా ఆ పర్చేస్ చేస్తాం కొన్నిసార్లు కొన్నిసార్లు చేయలేము
అవునా
ఊ
నేను కన్ఫామ్ దివాళికి అయితే కొత్త బట్టలోనే లోనే పర్చేస్ చేసుకుంటాం నాకు బట్ట బట్టలు కొనడం అంటే చాలా ఇష్టం అండి
నాకు కొనడం ఇష్టం లేదు వేసుకోవడం అంటే
ఆహా కొన్ అంటేనే అండి వేసుకుంటాం మనము అంటే ఎలాంటి కొంటేనే కదా ఓ కుట్టించుకుంటడాకు అంటే మీరు క్లాత్ కొనకుండా కుట్టించుకో కోని వేస్తారా
ఆ
ఆ
అవునండి.
ఊ క్లాత్ కొనరా వా ఎలా ఆ ఎలా ఎలా కుట్టించుకుంటారు మళ్ళ క్లాత్ ఎక్కడది మీకు
ఆ లైక్ టైలరింగ్ చేసే వాళ్ళ దగ్గర కొన్ని క్లాత్స్ ఉంటాయి కదా ఆ క్లాత్స్ అంతా మనం చేస్తే ఒక మల్టీ కలర్ డ్రెస్ అనేది ప్రిపేర్ అవుతది మనకి
ఓ మీరు బిట్టలు బిడ్ట్టలు క్లాత్ బిట్లు మీిర్ స
ఆ
బిట్లు బిట్లు క్లాత్ వేసుకుంటారా వామ్మో అది ఎలా అండి స్ స్టిచింగ్ కన్నా
నాకు పర్సనల్ గా ట్రైలర్ ఉన్నారు టైలర్ ఉన్నారు రండి
అయ్యో దేవుడా మీర ఏందండి ఇట్న్నారు ఆయన అది ఎలావండి ఎలా స్టిచ్ చేస్తారు ఆ ముొక్కలు అయినా కూడా ఆయన జాయిన్ చేసే
ఆయన కాదండి ఆమ
అవునా ఓ మీరు చాలా టాలెంటెడ్ పర్సన్ గా ఉన్నారండి
కొంచెం కాదంది చాలా ఆ ఫ్యాషన్ డిజైనర్ పక్క వెళ్దాం అనుకుంటున్న
అందర మొక్కల డ్రెస్ లేండి పనికి మచ్చి పేలి కింద కూడా గుర్తించేస్తారుేమ
మూడు నిమిషాలు అయిపోయిందండి ఆ
మ్మ్ ఇ ఏం చేస్తున్నారు అండి చెప్పాలండి హ్మ వేడి వేడిగా చల్ల చల్లగా డిమార్ట్ లో వేడి వేడిగా కాఫీ తాగుతుంటే బాలే ఉందండి
ఆ తాగండి తాగండి
మీరు తాగలేదండి
ఆ నే కఫ్ టి దాగనండి
మ్మ్ అటియా
టీ తగను కాఫీ తాగాను
అవునా మళ్ళా డ్రెస్సు స్టిచ్చింగ్ అంతా అయిపోయింద ముక్కల డ్రెస్సు
ఆ లేదండి చూపిచుకోవాలి
ఆ అవునా మలి
మాలీ ఎం లేదండి
ఒక అంటే మీరు ఏమవ్వాలనుకుంటున్నారు ఫ్యూచర్ లో టైలరింగ్ ఒక ఓన్గా ఏమ బిజినెస్ చెయాలి అలాంటి ఐడియాస్ లేదా గ్రేట్ అండి ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ లో అయితే ప్రజెంట్ జనరేషన్ లో ఎక్కువ డిమాండ్ దేనుకుందంటే ఒక ఫ్యాషన్ డిజైన్స్ కే
అవునండి అవునండి
ఒక ఒక బ్లాౌస్ స్టి చేసానే ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ అది విత్ వర్క్ కే స్ట్రిచ్ చేస్తే ఇంకా టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ త్రీ థౌజండ్
ఆ
మ్మ్ చనా డిమాండ్ ఉందండి మీరు ఫ్యాషన్ గా ఫ్యాషన్ డిజైైనర్ వెళ్ళినారనుకో ఇంకేం బాధే లేదు
మ్మ్
మ్మ్ ఇంకా ఉ నేర్చుకున్నారా
లేదండి బేసిక్స్ తీసుకుంటున్నా
అవునా బేసిక్స్ అనా వచ్చా అంతే పై కుర్తు వేయడము అవి
ఏంటి
అంటే బేసిక్స్ వచ్చా మీకు
ఆ బేసిక్స్ అంటే లో దాంట్లో ఒకటీ అడగండి అది ఒచ్చ
అంటే బేసిక్స్ అంటే మనం టైలరింగ్ రింగు అదే స్టిచ్చింగ్ చేస్తాం కదా పై కుట్లు వేయడము హ్మ్మ్
లేదండి ఇప్పుడే క్లాసెస్ స్టార్ట్ అయ్య టూ డేస్ ముందు జాయిన్ అయినా సరే అండి వన్ మినిట్ తర్వాత ఫోన్ చేస్తాను ఆ